హలో హలో
హలో
హాయ్ అండి
హాయ్ అండి ఎలా ఉన్నారు
బాగున్నాండి మీరు బాగున్నారా
ఆ చాలా బాగున్నానండి
మీది జాయింట్ ఫ్యామిలీ అనుకుంటా కదండి
చాలా పెద్ద ఫ్యామిలీ అండి మా మొత్తం థర్టీ ఫైవ్ మెంబర్స్ అండి ముప్పై ఐదు మంది ఫ్యామిలీస్ మా పెద్ద నాన్న వాళ్ళు మా మమ్మీ వాళ్ళు చాలామంది
కానీ జాయింట్ ఫ్యామిలీ ఉంటే ఆనందమే వేరండి ఇప్పుడు ఏదైనా పెళ్లిళ్లు వచ్చయనుకోండి
అవునండి
ఏం ఏదైనా పెళ్ళిళ్ళ వచ్చాయనుకోండి మంచిగా ఆ అందరు కలిసి పని చేసుకోవడం అట్ చేస్తా ఉ చేస్తా ఉంటారు అప్పు ఇప్పుడు ఆనందంగా ఉంటది మనకి కూడా పని కూడానేది తక్కువ అనిపిస్తుందిండి అందరం కలిసి చేస్తే
అవునండి అవునవునవును ఎందుకంటే ఆ టైమ్లలా మనకు అందరుూ చుట్టాలు ఫ్యామిలీసే బాగా గుర్తుకు వస్తారు కదండి ఏదన్నా ఈ ఇప్పుడు ఏదనా ఫంక్షన్ కి చేయాలన్నా పది మంది చేయలేస్తేనే పని అవుతుది మనం ఒక్కరు వాళ్ళ అండి అది కష్టం అది చాలా కష్టం అట్లా కాకపోతే నేను కూడా ఇప్పుడు ఆ లేదండి అప్పట్లో ఉన్నట్టు ఇప్పుడు కూడా అంత ఫ్యామిలీస్ ఎంత ఎక్కువ అంటే ఎక్కువ మంది చాలా మంది ఇ ఇప్పుడు మా అంటే మాకు థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు మేము ఏదైనా కలిసి చేసుకుతాం ఫంక్షన్లల్లా ఇప్పుడు కొంతమందికి ఏన్నంటే ఉండరు ఎక్కువ మంది వాళ్ళు బయట ఏదనా ఫంక్షన్ చేయాలన్నా కానీ వాళ్ళే సొంతంగా తిరగడము ఇంక లేదు ఆన్లైన్లో ఇది అంటే క్యాంటీన్ డ్రింక్ అయినా ఫుడ్ వండడానికి నా వేరే దానికైనా వాళ్ళు ఇచ్చేస్తారు ఇక ఏవ ఈ టెషన్ అని పెట్టుకుంటరా అని చెప్పి నిస్తారు కానీ జాయింట్ ఫ్యామిలీ ఉంద అనుకో చాలా బెనిఫిట్ అండి ఫుడ్ అడనికైనా సరే సలహాలు చెప్పనీకయినా సరే ఈడేయ్యాలి ఆడయాలి ఆ ఏ ఫంక్షన్ ఎట్లా వెయ్యాలి అని చెప్పి చాలా మంది అంటారు అట్లా అన్నట్టు చాలా బాగుంటది అట్లా ఫ్యామిలీ ఉండడం కూడా పలేదు
కానీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరే జనరేషన్ లో అండి ఒక్క ఫ్యామిలీలో మదరు ఫాదరు సిస్ డాటరు బ్రదరు నలుగురే ఉంటున్నారండి ఇప్పుడు ఏంటంటే కొంతమంది కొంతమంది మమ్మీ డాడీని కొంచెం ఏజ్ కాగానే ఓల్డ్ ఏజ్ హోమ్స్ వేసేయడం అట్లా చేస్తున్నారండి వాళ్ళు ఇంటెన్షల్ గా కాదు కాని జాబ్ చేయడానికి వెళ్తా ఉంటు కొంతమంది ఇంట్లో ఎవరిలో ఉంటారు కదాండి అట్లా చే అట్లా అట్ట కూడా చూంచుతున్నారండి ఇప్పుడు
చాలా మంది అట్లా చేస్తున్నారుారంండి ఓల్డేజ్ హోమ్లలా చేసేయడము వాళ్ళకు ఎట్లా అంటే ఇప్పుడు మ్యారేజ్ కాగానే వాళ్ళని చూసుకోవాలి చూసుకోవద్దు అని చెప్పి ఇప్పుడు ఫాదర్ అయినా మదర్ అయినా ఎవరన్న ఒకరు చనిపోయిన గాని వాళ్ళని ఓల్డేజ్ హోమ్ కి వేసేస్తున్నారు ఏందో ఏమో అసలు వాళ్ళంతా ఇష్టపడి కానీ పెంచి చేస్తే మొత్తం ఈ కొడుకులు పెళ్ళిళ్ళ పోనాక పిల్లల తో తిరుకుంటా మొత్తం తల్లిదండ్రులు మర్చిపోవడం ఏందండి మొత్తం
అవునండి అవును కానీండి ఇప్పుడు లివింగ్ కాస్ట్ పెరిగింది కదండి మన చిన్నప్పుడు ఉన్న కాస్ట్ స్ట్ ఇప్పుడు లేదు కద్
లేదు లేదు అవును కరెక్టే అది కూడా కరెక్టే కానీ
లివింగ్ కాస్ట్ కూడా చెప్పండి లీవింగ్ కాస్ట్ బట్టి కూడా ఆ హాస్టల్ లో అంటే కొంతమంది ఏంటి హాస్టల్లో ఉంచడం అట్లా చేస్తూ ఉన్నారు అంటే అంత మనీ స్పెండ్ చేయలేక
ఆ ఇప్పుడు ఎందుకు ఒక ఇద్దర్నే ఆహా లేదండి ఇప్పుడు సపోజ్ ఇద్దర్నే పిల్లల్ని ఎందుకు కంటరంటే అప్పుడున్న జనరేషన్ వేరు ఇప్పుడున్నది వేరు ఇప్పుడున్నఖ ర్చులు అప్పుడున్న ఖర్చులు చాన డిఫరెంట్ ఉన్నాయండి ఇప్పుడు మనము మనము సపోజ్ ఇప్ డిమార్ట్ పోతామండి డిమార్ట్ ల స్టార్టింగ్ మనం ఒకటి తీస్ ా పోతాం ఒకటి రెండు ఐటమ్స్ కోసమే కానీ క్యారీలు అది నిండేదాకా మనం రాము ఎందుకంటే ఆ అసలు అది అళ్లా పోడు తీస్ నుడు కూడా వేస్ట్ అండి ఎందుకంటే ఆన్లైన్ ఇలా డిమార్ట్ ళ్ళ స్టోర్ల ళ్ళ అసలు ఇట్లాం ఇప్పుడు ఒక చిన్న కొట్టు పెట్టుకొని మధ్య తరగతి వాళ్ళు బతకాలంటే వాళ్ళకించిం ఇం ఓ కప్పుడు అట్లనే బతుకుతుండే ఇప్పుడు ఈ డిమాట్లు అవన్నీ సుపర్ మార్కెట్లీ ఇవన్నీ పడి చిన్న చి న్న వ్యాపారాలు దెబ్బ తినడం చాలా మంది చేసుకోలేని బిజినెస్ లైనా వాళ్ళకు ఎక్కువ ఇవే ఉంటాయి కదాండి
అవునవునండి
మ్
కానీ అండి
చెప్పండి
అండి ఇప్పుడు ఏంటంటే మనం పిల్లలకి చెప్పాలండి మనీ అనేది ఇట్లా సేవ్ చేయా చెప్పాలి కుటుంబంలో అంటే మనీ మనకి చాలా అవసరం అని పిల్లలు చెప్పాలి కొంతమంది పిల్లలు అండి అనవసరంగ ఖర్చులు పెడుతా ఉంటారు అనవసరంగ రెస్టారెంట్కి వెళ్ళాడము ప్లేసులకేళ్ళడం అట్లా పార్క్ పిక్నిక్ లాగా వెళ్ళడం అట్లా చేస్తా ఉంటారు
అవునండి
మని అనేవి చాలా వేస్ట్ అయిపోతాయండి కాబట్టి మనం పిల్లకి చెప్పాలండి ఇట్లా మని సేవ్ చేసుకోవాల మనీయే మనీయే రేప్ పొద్దున మనకు బనికొస్తాయని పనికొస్తాయి అని చెప్పాలండి
వాళ్ళకు పిల్లలకు పిల్లలకు మనం నేర్పిస్తేనే నేర్చుకుటరండి మనకు చిన్నప్పుడు ఎట్లా నేర్పించ్రో కానీ వాళ్ళకి మనం నేర్పిియలి కొంతమం దెందంటే రిచ్ కిడ్స్ ఏం చేస్ ారంట అండి ఆ ఎంతన్న ఖర్చు పెట్టండి వాళ్ళ కోసమేగ సంపాదించ్ దేమని ఆలోచిస్తారు మనం మధ్య తరగతోళ్ళం ఏం ఆలోచిస్తామం టే రూ ఈ రోజు వన్ రూపాయి ఒక్క రూపాయి కాపాడితే రేపు పొద్దుగాల ఆ రూపాయి పనికోస్తదన్నట్టు మనం మలోచిస్తాం
అవునండి ఇప్పుడు మనం న్యూస్ లో కూడా చూస్తున్నాము ఇప్పుడు అన్నదమ్ములకి గొడవలు అంటే ఆస్తి విషయంలో గొడవలు గాని అట్లా జరుగుతా ఉన్నాయండి అట్లా కాకుండా మన్ మన ఓన్ ఇన్కమ్ మనకు ఉంటే మనకి అలాంటి బాధ ఏమి ఉండదు కదండి
అవునండి కరెక్టే అది వాస్తవం
ఎంటే నేను చెప్పేది ఏందంటే మనీ అనేది మనం వేస్ట్ చేయొద్దండి మనం ఎంత అవసరమో అంతే వార్కం జెయాలి ఇంకా ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి కదా సిటీ ద్వారా గాని ఎ కిలుగాని అట్లా పిల్లలకి మనం చెప్పాలండి పిల్లలకి తెలిదు గదా
తెలీదు మనం చెప్తేనే వాళ్ళకి అర్థమైతది అట్లనే
అవును అవునండి
మనం చెప్తే వాళ్ళకి అర్థమైతది అహ అర్థమయ్యే కాకున్నా కానీ అర్ధమయ్యేటట్టు చెప్పాలం డి ఇప్పుడు స్కూళ్లకు వోంగనే కచ్చితంగా టీ నేర్పియరు కానీ నేర్చుకుంటారు కదా మనం కూడా వళ్ళకి ఎక్స్పీరియన్స్ చూపియ్యలి ఇది కాదు ఇది ఇప్పుడు ఇన్ని కష్టాలు వడ్డాన్ గాలా మంచిగా బాగుపడాలంటి
అవునండి అభ్యాస కరెక్ట్ గా ఏంటంటే మనం ఏందం టేమ్ మనీ మనకి కొంతమంది చుట్టాల ఏంటి మనీ ఉంటేనే మనతో ఉంటారు కొంతమంది కొంతమంది ఏంది కొంతమంది అట్లే ఏం లేకుండా ఉంటారు మన అనేది ఒక మంచి పొజి లో ఉండాలంటే మనకు మనీ కంపల్సరీ అవసరం అని చెప్పాలండి
ఖచ్చితంగా అవసరం ఉంటదండి చెప్పాలి వాళ్ళకి ఖచ్చితంగా చెప్తేనే వాళ్ళకి గుడా రేపటినాడు అర్ధం పతి నిజంంగానేే అండి పిల్లాలే గాదు పెద్దవాళ్ళు గుడా మనమ ఐనా సరే ఒక్కొక్క టైంలల్లా ఆ ఉమ్ అంటే ఇప్పుడు లేడిస్ైనా హస్బ భర్త అయిన భార్య అయినా పని చేసుకోచ్చి మనం కష్టపడేది మన కోసమే గదా తిననికి ఇట్లా అనుకుంటాం గాని రేపుడున్నాడ పైసలు కచ్చితంగా అవసరం వొస్త ేనా అను కుంటం అండి ఖచ్చితంగా
అదే ఇగ అందులో ఇంకోటి ఏంటంట అండి ఇంకోటి ఏంటంటే అండి ఒకప్పుడు పది మంది ఆ పన్నెండు మంది పిల్లలు కనేవాళ్ళు అంటే మీరు అన్నట్టు టుగా అప్పుడు లివింగ్ కాస్ట్ తక్కువ అన్ని బట్టలు తక్కువే ట్టలు ఆ వంట రకాలు అన్నీ తక్కువే కానీ ఇప్పుడు ఏంటండి చిన్న ఫ అంటే చిన్న కుటుంబం గదండి ఆ చిన్న కుటుంబం వల్ల ఏంటంటే అంతరు మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అనుమాట ఆ ఇప్పుడు ఫుడ్ గానీ చదువుకోనే విషయంలో గుడా స్కూల్స్ కాలేజ్ ఫీసులు గుడా అన్ని ఎక్కువ ఎక్కువ ఉండిపోతున్నాయి గదా
అవునండి అవును లక్షలాలు ఉంటాయండి అవి
డి మనయి అన్నీ బ్యాలెన్స్ చేసుకొని పిల్లలకి మనం చెప్పాలి
మన జనరేషనే ఇట్లు ఉందండి ఫ్యూచర్ పిల్లల జనరేషన్ కప్పుడు ఎట్లా అయితదో
అవును అవునండి
అట్లానే అజి మన జనరేషన్లే మరి ఇంత అసలు మాక్సిమం పిల్లలు మనం అప్పట్ల స్కూళ్ళు ఇవి అన్ని ఏం లేవండి పోయినమ్ కన్నరా పెంచిర్ర ప్రత్తం అయిపోయింది ఇగ తర్వాత ఇప్పు ఏందంటే కంటే ఖచ్చితంగా స్కూల్లో జాయిన్ చేయాలి స్కూళ్క లక్షలలలో ఫీజు గవర్నమెంట్ స్కూళ్ పోవాలంటే అంటే సిగ్గు యాక్చువల్ గా గవర్నమెంట్ స్కూల్లలలో వేయాలంటే మంచి చదువుం ది మంచిగ ఉంటది కనీ సిగ్గు గవర్నమెంట్ పాలసీలు కావాలి గవర్నమెంట్ అన్ని కావాలి కానీ స్కూల్లల్లో ఏనికి చాలా ఇబ్బంది
అవునండి అవును ప్రైవేట్ లో కూడా ఒకలాంటి ఎడ్యుకేషన్ ఉంటది గవర్నమెంట్ లో ఒక ఎడ్యుకేషన్ కానీ మాకు ఒక అపోహ అంతే
అవును అవును అది కరెక్ట్
కానీ మనం అనుకుంటాం గాని జాయింట్ ఫ్యామిలీ చాలా మంచిదండి ఇప్పుడు సపోజ్గా ఒకల్ ఒక ఇంట్లో నా నలుగురు ఐదు నలుగురు కోడళ్లు ఉన్నారు అనుకోండి ఒక్కొక్కళ్లు ఒక్క పని షేడ్ చేసుకుంటా ఉంటరు పని బట్టలు కూడా తక్కువ అయిద్ది మనకి
అవును చేసుకుంటరు ఖచ్చితంగా ఇది వాస్తము
ఇప్పుడు మన సిటీస్ లో ఉంటున్నాం కాబట్టి ఒకళ ఒకరు రిలేషన్లు చెప్ ఉండి పోతున్నాం గాని అంటే పొద్దున్న లేస్తే ఎవరి పనికి వారి వెళ్ళిపోతున్నాం అదే పల్లెటూరులో ఉన్నారు అనుకోండి ఒకవేళ మనం పిల్లలకి ఆ పల్లెటూరుకి హాలిడేస్ ఉన్నప్పుడు పిల్లల్ని పల్లెటూరుకి తీసుకెళ్ళి వీళ్ళు మీ అమ్మమ్మ వీళ్ళని నానమ్మ అని చెప్పి వాళ్ళు కూడా పిల్లలకి చెప్పాలండి. కొంతమంది ఫంక్షన్స్ లో చూస్తున్నాను ఆ ఫంక్షన్ కి వెళ్తే వాళ్ళు మా ఏమయితారు మమ్మీ అట్లా అడుగుతున్నారు కొంతమంది
అవును అవును ఎందుకంట మనం చెప్పట్లే కదా వెళ్ళట్లేదు కదా ఫస్ట్ ఆఫ్ వెళ్ళి చూపిచ్చి చెప్తే వాళ్ళ రిలేష త అర్థమయతది
మనం పల్లెటూరుకి వెళ్ళి మనకి డెవలప్మెంట్ ఇట్లుంటది అట్లుంటది కల్చర్ ఎట్లుంటది పొలాలు వ్యవసాయం ఎట్లయిన అండి పల్లెటూర్లల్లో వాతావరణం అనేది చాలా బాగుంటదండి గ్రీనరీగ ఉంటది కదా మనశ్శాంతి ఉంటది మెయిన్
మా రైట్ మనశ్శాంతి అనేది ఖచ్చితంగా పల్లెటూరు వాతావరణం బట్టే మనశాంతి ఇ సిటీ లైఫలా ఇగ పల్లెటూర్లలా అసలు ఏసీ అనేది ఉండదండి మీకు తెలుసు కదా పల్లెటూరు ఏసీ అనేది ఉండదు చల్లగా గాలి వస్తది ఆ పచ్చని చెట్లకు
చెట్లకి చెట్లకి ఉంచొచ్చు గాలి చాలా ఫ్రెష్ గాలి చాలా బాగుంటుంది నాచురల్గా వస్తుంది కదా ఇదంటే ఆర్టిఫిషియల్ గా కంటున్నప్పుడు వస్తది లేకపోతే లేదు
అవును ఎందుకంటే ఆ ఫ్యాన్లు కూడా ఉండేయి పల్లెటూళ్లలో కుక్కర్ ఇళ్ల అయితే చూస్తు చూస్త కదండి కొన్ని ఏరియాలల్లో లైట్లు కరెంటు లేని ఏరియల్ కూడా ఉన్నాయా అండి మరి అట్లా
అవున అవునండి
ఏం మనము బతుక ఉమ్మడి కుటింభం ఉండాలండి ఖచ్చితంగా మంచిది చాలా మంచిది ఉంటే అది బెస్ట్
అందులో కూడా ఏంటంటే అండి మనకి మనం చేసే మిస్టేక్స్ ఒకలికి ఒకళ్రు చూసి మన నేర్చుకోవచ్చు మోటివేట్ అవచ్చు మెయిన్ డెవలప్ అయిద్ది అండి మనకి అంటే ఒక ఒకళని చూసి తెలుసుకోవాలి ఏది మంచిది ఏది చెడ్డదని సరే అండి ఓ ఓకే అండి బాయండి బాయండి బాయండి